ఎలా ఉన్నావు?
హ్మ్ బాగున్నా అండి. మీరు బాగున్నారా?
ఆ నేను కూడా బాగున్నా. ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఇప్పుడే తిని పనుకొని ఉన్నానండి. మీరు ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చింటే ఈరోజు నన్ వాళ్ళతో మాట్లాడుకుంటా ఉండినా. అదే వాళ్ళతో ఒక డిస్ ఒక టాపిక్ డిస్కస్ చేసా అదే గుర్తు తెచ్చుకుంటా వున్నా
హ్మ్ అవునా నేను ఏం చేశాంటే అంటే ఒక వన్ ఇయర్ నుంచి మనీ సేవ్ చేసుకుంటూ వచ్చిననా అది మట్టి కుండలాగా ఉంది దాంట్లో సేవ్ చేస్తుంటే అవి పురుగులు ఉంటాయి కదా అవి తినేసినాయ్ అన్నమాట
అయయ్యో అయ నువ్వు చెప్తున్నది ఐ మీన్ మీరు చెప్తున్నది వింటా ఉంటే ఆ అర్లీ ఏజ్ నుంచి మనీ సేవ్ చేయడం అయితే చాలా మంచి హ్యాబిట్ కదా
ఉమ్ అవునండి అసలు సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే నేను అవి నా నా ఫ్యూచర్ నీడ్స్ కోసం ఇంకా ఎమర్ ఎజెన్సీకి ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా యూజ్ అవుతాయేమో అని నేను అట్లా సేఫ్ చేసుకుంటవచ్చా
ఆ లోన్ ఖచ్చితంగా సేవ్ చేయాలి పాకెట్ మనీ వచ్చినప్పుదంత అలా
ఉమ్ నా అవును గాదా అసలు మొత్తం స్పెండ్ చేయకుండా కొంచెం సేవ్ చేయాలి అట్లా సేవ్ చేసుకుంటూ వస్తే ఇవి మొత్తం వేస్ట్ అయిపోయాయి నావి ఏం చేయాలో ఏమో మొత్తమే కాలేదండి
చాలా
హలో మీ వాయిస్ సరిగ్గా వినపడడం లేదండి
హలో
ఇంగా నేను రోజుకి కాకు ఆ చెప్పండి
వినపడుతుందా
ఆ ఇప్పుడు వినిపిస్తోందండి
చెప్పండి
అంటే ఒక హండ్రెడ్ అయిన పాకెట్ మనీ వస్తే కొంచెం పెండ్ చేసి మిగతా అమౌంట్ అన్నా సేవ్ చేయొచ్చు ఎందుకంటే ఏమన్నా చెప్పలేము కదా ఫ్యూచర్ మనది ఎట్లా ఉంటుందో అని
డైలీ స్మాల్ సేవింగ్స్ కూడా యూస్ఫుల్ అంటారు కదా
ఉమ్ అవునండి అంటే చిన్న చిన్న అమౌంట్స్ కలిపితేనే కదా పెద్ద సేవింగ్స్ అవుతాయి
ఉమ్ మరి పిగ్గీ బ్యాంక్ యూజ్ చేయడం మంచిదా
ఉమ్ ఉమ్ అట్లా అది కొనుక్కోవాలే అనుకున్నా కానీ అంత బడ్జెట్ లేకుండా లే కుండా ఉండే నాకి అందుకే నేను అది మట్టిది కొనుక్కొని యూస్ చేసా కానీ నా మనీ అంతా పోయింది కానీ ఆ పిగ్గి ప్యాంక్ యూష్ చేయడం చాలా మంచిదని చెప్తాండి ఎందుకంటే సేవింగ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది కదా
అవును ఎక్స్పెన్సెస్ నోట్స్ చేసుకోవాలి కదా
అవును నిజమేండి ఇంకా నోట్బుక్ లేదా మొబైల్ యాప్ లో రికార్డ్ చేయొచ్చు కదా
ఇంపల్ షాపింగ్ అవాయిడ్ చేయాలి
ఉమ్ అ అవునండి అనవసరమైన షాపింగ్ చాలా అవాయిడ్ చేస్తే ఇంగా ఎంత మని సేవ్ అవుతుందో ఎందుకంటే మనకి ఏం కావాలో అవి కొనుక్కుంటే కొంచెం మనీ కూడా సేవయితుంది ఊరికే నచ్చింది అన్నెససరీ థింగ్స్ అంతా కొనుక్కొని వేస్ట్ చేయకుండ
అవును కావాల్సిన ఐటమ్స్ మాత్రమే కొంటే మన మనీ అనేది కూడా సేవ్ అవుతుంది
గ పెద్ద పెద్ద మాల్స్లో అయితే ఆఫర్స్ ని చూసి అన్నెససరీ గా కొనేస్ తున్నారు అండి జనాలు
అవును డిస్కౌంట్ డిస్కౌంట్ వల్ల ఉంటె ఉండడం వల్ల అవసరం లేని ఐటమ్స్ కొనడం కూడా ఎక్కువయిపోయింది
ఉమ్ ఇగ అవును వాళ్ళు కూడా అట్లే అట్రాక్ట్ చేస్తున్నారులేనండి జనాలు గీ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని
దాని వల్ల బడ్జెట్ ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్
ఉమ్ అవును చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా మనకి ఇన్కమోచ్చేది తక్కువ కువ కాని ఎక్స్పెన్సెస్ ఏమో ఎక్కువ అవుతున్నాయి మనం బ్యాలెన్స్ చేసుకోవాలె కదా
అవును నిజమే అండి మరి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి అండి
అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఇప్పుడు మనం అనుకోకుండా ఏమన్న ఎక్స్ ఎక్స్పెన్సెస్ కోసం సపరేట్గా సేవ్ చేసే మనీని ఇంకా ఎమర్జెన్సీ కింద వాడాల్సిన అవసరం వస్తుందండి
బర్డే గిఫ్ట్క మనీ వస్తే
అంటే కొంచం ఎంజాయ్ చేయి మిగతావి సేవ్ చేసుకోవాలా మనం
నెక్స్ట్ చేసే ఉంటుంది కదా
ఉమ్ అవునండి ఇంగ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సేఫ్ చేయడం కూడా బిల్స్తగ్గిస్తి కద అక్కడ కూడా కొంచెం మనీ సేవ్ అయితుంది ఇప్పుడు జనాలు లేకపో
పే చేసుకోవాలి
అవునండి లిస్ట్ ప్రిపేర్ చేసుకుని లిస్ట్లో ఏమేమున్నమో అవి మాత్రమే కొనాలి అలా అవసరమైనవి ఏం కొనకూడదు
అవునప్పుడే అన్నెసెసరీ పర్చేసెస్ అనేవి తగ్గుతాయి
ఉమ్ నవునండి ఇగ క్వాలిటీ కొనడమే క్వాలిటీ క క్వాలిటీ ప్రోడక్ట్స్ కొంటే మం చిగ ఉంటుంది ఎందుకంటే మనం చీప్వి చీప్ కొన్నామనుగా అవి తునుగుతానే ఉంటయి మళ్ళీ మనం కొనాల్సిన అవసరం కూడా ఉంటుంది
అవును క్వాలిటీ ప్రోడక్ట్స్ కొంటేనే అది మాకు లాంగ్ టైమ్ యూజ్ అవుతాయి
ఉమ్ అ ఇంకా ఫ్రెండ్స్ ప్రెజర్ వల్ల అన్నెససరీస్ పెండింగ్స్ కూడా ఎక్కువ చేయి కూడాదాన్ని మనం అవాయిడ్ చేయాలా
అవును మన బడ్జెట్ అనేది మనం ఫాలో కావాల
ఉమ్ నవ్ అవునండీ ఇంగా సేవింగ్సె ఒక మంచి గోల్ ఒక మెయిన్ మోటో లా ఉంచుకోవాలా మనం
అవునన్యూ ఫోన్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రిప్పు లేదా ఫ్యూచర్ గోల్ కోసం షేవ్ సేవ్ చెయొచ్చు
హ్మ్ అవునండి బ్యాంక్స్ లో మెయిన్ గా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేపిచ్ కోడం కూడా చాలా మంచి హ్యాబిట్ మీకుందా అండి
అవును చేయించుకున్న బ్యాంకు లో సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం మంచి హ్యాబిటే కదా పేరెంట్స్ గైడెన్స్ తో సేవింగ్ స్టార్ట్ చేశాను
ఇంకా మనకి ఈ ఏజ్లోనే మనీ వాల్యూ చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి మనకి ఇప్పుడుకి తెలియక్పోతే ఇంకా వేస్ట్
అవును అప్పుడే ఫ్యూచర్ లో ఫినాన్షియల్ డిసిప్లేన్ ఉంటుంది
అవునండి ఇంకా సేవింగ్స్ అంటే ఎంజాయ్ చేయకుండా అని కాదు ఎంజాయ్ కూడా చేస్ తుండాలా కానీ సేవింగ్ కూడా చేయాల
అవును బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం స్పెండ్ కొంచెం సేవ్ అ
అవునండి డైలీ కాఫీ లేదా స్నాక్స్ అన్నెససరీగా కొనడం తగ్గిస్తే కూడా సేవింగ్స్ పెరుగుతాయి నాకు తెలిసినంతవరకు నేను అట్లే సేవింగ్ చేస్తూ వచ్చేదాన్ని
అవును స్మాల్ హ్యాబిట్స్ బిగ్ డిఫరెన్సెస్ ని క్రియేట్ చేస్తాయి అ
అవునండి ఇంకా మన పేరెంట్స్ హ్యాండ్ వర్క్ని రెస్పెక్ట్ చేయాలి ఊర్కే వాళ్ళు ఇస్తాన్నలేే డబ్బు అనిపోయి మనం ఆ ఆ మోజ్ మస్త్ చేయకూడ్ద్ అన్మాట
అవును మనీని కేర్ఫుల్ గా యూస్చేయాలి
ఉమ్ ఆ అవునండి అసలు ఎంత కేర్ఫుల్గా యూస్ చేస్తే అంత మంచిదన్మాట అయినా ఈ కాలంలో పిల్లల్ దగ్గరే థౌజండ్స్ లో మనీ ఉంది మన ఈ మన కాలంలో వాళ్ళు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చి పంపిచ్ ఇచ్చే వాళ్ళు ఏమైనా తీసుకొని వచ్చుకపో ఇంగా చిల్లర్ మిగిలితే మళ్ళ తెచ్చి అనే వాళ్ళు కూడా అంటాడ్రీ
అవును నాకు గుర్తుంది చిన్నపట్నుంచి మాకు ఫస్ట్ పాకెట్ మని స్టార్ట్ అయిందె టూ రూపీస్ నుంచ్ స్టార్ట్ అయింది
హ్మ్ అవునండి మన టైమ్ లో ఫైవ్ రూపీస్ నోట్స్ కూడా ఉండేవి గుర్తుకుందా
అవును ఫై రు టూ రూపీస్ నోట్స్ అంట టూ రూపీస్ ఐస్ క్రీమ్ అంట ఎంత బా ఎంజాయ్ చేసాం కదా మేము అప్పుడు అ చిన్న పాకెట్ మనీ తోన్
ఉమ్ అవునండి ఆ టైమ్ లో పాలైస్క్రీమ్ అంటా సేమ్ ఐస్ క్రీమ్ అంటా ఇవంతా అంటే అవి చానా హైలైట్
అండ్ మేము పెద్ద అయ్య పోతూ మాకు పేరెంట్స్ కి మనీ అడగడం కూడా చాలా కష్ ష్టమపోతుందె అయ్యో ఏంది మేము ఇంత పెద్దగయ్ తినమ్ అయినా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర అడుగుతానామే అని చెప్పి ఇస్తుంది
అవునండి ఇప్పుడు నేను ఫీజు కూడా మా డాడీ కడుతూ ఉంటే నాకు ఎం ఎంత బ్యాడ్ ఫీల్ వస్తుందో తెలుసా ఎందుకు నేను ఇంతగా కట్టిపిస్తాన్నాను ఫీజు నేను ఏమైనా న్యాయం చేయగలనా లేదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి
అయ్యో అలా పీల్ అవ్వకండి ఏదో ఒక రోజు ఫీ మీరు మీ ఫాదర్ కి న్యాయం చేస్తారులే ఇ
అది వాళ్ళు కట్టిన ఫీజు ఫీజు అన్నా కొంచెం రికవర్ అయితే అంటే ఎంత సంపాదిచ్చి ఇది వాళ్ళకి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయి తా నేను కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటుంది
నువ్వు తప్పకుండా చేస్తారులేండి అలానే
ఆమ్ ఇంకా కాలనే బాగుండయి ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కొనాలన్నా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ తటీ రూపీస్ పెట్టాలా మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ కొనాలన్నా కూడా
అవును ఖచ్చితంగా ఒక ఖచ్చితంగా థర్టీ పైన పెట్టాల్సింది ఒక ఐస్ క్రీమ్ కొనాలంటే కానీ మా టైమ్ లో చిన్నప్పుడు టూ రూపీస్ కే ఐస్ క్రీమ్ వచ్చేసేది
ఇంకా అరుణ ఐస్ క్రీమ్స్ లో బైట్స్ వచ్చినాయి గుర్తుకుందా మంచిగా ఉంటాయి ఫైవ్ రూ పిస్ లో అవి
అవునండి కానీ మాకు చిన్నప్పుడు ఫైవ్ రూపీస్ కి ఎంత పెద్దది వస్తా అనిందండి
ఉమ్ అవునండి కోన్ ఐస్ క్రీమ్ గుర్తుకుందా ఆరెంజ్ కలర్ కోన్ ఉండేది దానిపైన కొంచెం యలోయిష్ కలర్ క్రీమ్ ఎంత బాగుండేది
అవునండి గుర్తుంది ఈ రోజు డిస్కషన్ వల్ల చాలా యూజ్ పుల్ గా ఉందండి నాకు
అవునండి నాగూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా సేవ్ చేయడం స్టార్ట్ చేస్తాను మళ్ళీ.
నేను కూడా పి పిగ్గీ బ్యాంక్ లో డైలీ కొంచెం అమౌంట్ వేస్తాను.
ఉమ్ సరే అండి ఇప్పుడు పనుకోవాలి బాయ్.
సరే అండి బాయ్